టెన్ మిన్ అయిపోయింటంది అనుకుంటా కదా ట్వెల్వ్ మినేట్స్ లేదా
అధయిపోతే డిస్కనెక్ట్ అయితందే
ఆ ట్వెల్వ్ మినిట్ ట్స్ అయిపోతే అది ఆటోమేటిక్ గా కట్ అయిపోతది
రేటింగ్ రాలా
రీడింగ్ రాలేదా వస్తదేమోలే
రాలే ఇంగ రాదు అందుకే కరక్ట్ టెన్ మినిట్స్ మాట్లాడం బెస్ట్ కే సార్
లేదురా ట్వెల్వ్ మినేట్స్ ఆటోమేటిక్ గా కట్ అయిపోయినా గానీ వస్తది రా సరే లే లెవెన్ మిన్ అవును నాక్ కూడా అయినయి లే వేన్ మిట్స్కట్ట కట్ చేయిలే
హ్మ్ చూస్తాను శశి అప్లై చేస్ తున్నా సర్టిఫికేషన్స్ అయితే ఏం లేే అన్ అది వేరే విషయం బట్ అప్లై చేస్సున్నా
అవున్లే
ఏదన్నా లింక్ డిన్ ఒచ్చినా ఇన్స్టాలో వాట్సాప్ లో ఏ చూసిన
తందరు డిసైడ్ అయిపోయితున్నార్ అనుకుంట ఆల్మోస్ట్
బట్ నాక్ ఇది చెయాల అన్న సే విశేం
నా మాకు లేదు కానీ ఆ నేనే ఎందుకు చూస్ చేస్ నంటే కొంచెం ఈజీ టు గెట్ అన్నట్టుగా
అంటే పర్టికులర్గా ఇది చెయాలనేది ఏం లేదు గాని సంపాదించాలా తిరగాల నాకు ఇదే ఉంది
సేమ్ నాకు అదే ఉంది నాక్ అదేందండి అంటే మనకి జాబ్స్ ఎందులో ఈజీగా ఫస్ట్ ఇండిపెండెంట్ అవనికి న ఏ వైపులో వస్తాన అంటే ఇంకా పివి సిఆర్ లో పైన వస్తాయ్ కాబట్టి ఫస్ట్ వాటి పైన చూద్దామ్ అనేసి చూస్తున్నా
నేను ఇది ట్రై చేయాలద మెడికల్ సైంటిఫిక్ ఏషన్
ఏది
ఎంఎస్ఎల్
ఎంఎస్ఎల్ అంటే
ఒళ్ళక్షడిగింది దానికి
ఏమ దేనికి జాబీనీకా
అహా అది కోర్స్ కోర్స్
కోర్సె లక్ క్షా
ఆ
ఓయమ్మా
ఇదొ సర్ చలో అకేడమిక కలిసి ఒకయ ఆస్ట్రేలియాకు బోయి బా బాం చేసినప్ప చెప్తా ఉంటడు ఎన్నిసా పెడతానులే ఆయన ఆయన దాంట్లో జస్ట్
ఓయబ్బొ
థంక్యూ
ప్లేస్మెంట్ ఇస్త అంటనా
ఆ పక్క ప్లేస్మెంట్ పట్టిస్తారు
మాటిలయితే పెట్టొచ్చులే ఇస్తాడంటే
అ ఎధదమా అబ్రాడుకు పోవాలంటే ఉండ్లేం పెట్టుకోవాల ఇల్ లోన్ తిందాంలే అన్
ఆ అవును
ఇలేప్ ఒకేయాళ మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మా పెళ్లి చేస్తా అంటే పెళ్లి చేసుకోవాలా ఏందో సామి ద చ్చి పెళ్ళ అయితే చేయకూడదు అనుకుంటన ఏంది
నేను నేను అట చెప్ పేనా హలో
కొనీ ఆ
నీ నీ వాయ్ స్ కట్ కట్ వసంధి నాకు
కన్ చెప్ ఇప్పుడు కూడా నా
ఆ ఇప్పుడు బాగాొస్తుంది ఆ భగోసుంది భాగోతంది ఆ ఆ ఏందో చెప్తా అన్నావ్ పెళ్లి చేసుకోవాలి అది ఇదేనా ఆటికే కట్ అయిపోయింది నాకు కు
అదే వీళ్ళ ఒకేళ చేసుకో అంటే సావ దొ బ్బుతరిం గా కానీ చెయ్యరని అనుకుంటానా చెయ్యర ని అనుకుంటానా వాదిస్ స్థ ఆ విషయంలో మాత్రము
ఆ
కనీసం రెండేళ్ళన్నా ఇయ్యాన్డి సంపాదించు కొద్దా రేపు మళ్ళా ఇట్టే బతకాలవీలలాగనే ఏదోకటి చెప్పి ఏందంటే ఇప్పుడు ఎట్లుందంటే సిచ్యువేషన్ ఒక రోజు డబ్బులు ఉంటె ఇంకోఒక రోజు ఉండదు వాల కలిస్లో మూవి కాలిస్సా ఎప్పుడు చేసస్తేళ్నకు పని అయిపోతారు కదా
ఉ
వాళాల అమ్మాయిమ్మ ఎట్లా అందిస్తుందింటే వాళ్ళు పెడతామన్నప్పుడే పెట్టిచ్ పోవాల వళ మళ మన వైదో పెట్టారు కదా ఆస్మాన్ మాలై
ఆది పాయింటే
మనకుందే కల్లే ము ఆకాశమందుతాయి
కుడు సరేలే ప్రాక్టికల్ గా ఆలోచిస్ తే సిటీస్ లోనే ఏదోటి జాబ్ తెచ్చుకో ఆప్ ఎక్స్పీరియన్స్ తర్వాత కావాలంటే అప్లోడ్ ప్లాన్ చేసుకో బెస్ట్ అన్నాడు అంతే
నేను అదే అనుకున్నా
ఉ అంతలోపల నీకు స్టేబుల్ అయిపోతావు ఆ ఇండిపెండెంట్ అయిపోతావు సరిపోతది మనీ ఆ తర్వాత కావాలంటే నువ్వు అప్ ఫిబ్రవరికి ప్లాన్ చేస్తాం అనుకో స్టడీ కూడా అవసరం లేకుండా డైరెక్ట్ జాబ్కిి వెళ్ళిపోవచ్చు
డైరెక్ట్ అంటే కష్టంలో చేష్
ఆ లేదు రా ఎక్స్పీరియన్స్ తో డైరెక్ట్ గా వస్తాయి చెప్పింది మనకు నేను
అవును మళ్ళీ నీకు ఎక్స్పీరియన్స్ కూడా మినిమం పోయోసి గాని వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఏం సరిపోదు టూ ఇయర్ స్ ఏ
వన్ ఇయర్స్ ఎందుకు వస్తదే టూ ఇయర్స్ తియన్స్ కాలి అవును టూ ఇయర్స్ ఎంత సేపు రా నీకు టూ ఇయర్స్ అయిపోయి చాల్ త్వరగైయిపోతది టుూ ఇయర్స్ నువ్వు ఆ లోపలి ప్లాన్ చేసుకోొని చేసే లోపలే నీకు టూ ఇయర్స్ అయిపోతది
అ
ఆ అదే అంటున్నా నువ్వు వన్ ఇయర్ తెచ్చుకోరా జాబు అంతలోప నీకు సెట్ అయిపోతాయి జాబు తర్వాత జాబ్ చేస్తూ ఎంజాయ్ చేస్ సో దీనికి ప్లాన్ జెయి అబ్ రోడ్డికి వెళ్ళాలనుకుంటే అంతే కదా
సర
ఆ నాకైతే నా క్లారిటీ ఉందిరా నేను సి సింపుల్ రా ఇండిపెండెంట్ అవ్వాలి ఇప్పుడు ఈ ఈ కోర్స్ ఎక్కడుందో ఫస్ట్ ఇండిపెండెంట్ అవ్వాలా అదే జాబ్ రోల్ అయినా సరే మన రిలేటెడ్ ఇండిపెండెంట్ అవ్వాలా చూస్తా అవుతుందన్న వరకు ఆ జబ్ నా మంచిగుందంటే అందులో అదే కంపెనీలోనే హైయర్ గా పోవడానికి ట్రై చేస్తా లేదు అంటే బయటకు వచ్చి మళ్ళీ కంపెనీస్ మళ్ళీ మంచి మంచిగా అంటే శాలరీస్ ఇస్తారు చూడు అట్లా కంపెనీలో వెళ్తా సింపుల్గా బతుకుతా లైఫ్ గా సింపుల్గా అంటే ఆ అంటే ఎట్లా అంటే లగ ఎట్ట చెప్పాలి నీకు అంటే ఏం లేదురా రెండు నెల్లు వర్జీయాలో రెండు నెల్ల కో ఒకసారి బాగా ట్రిప్ వేసి రావాలా పీస్ఫుల్ అయిపో పోవాల చిల్లవుతూ ఉండాల ఆ పక్కా పిలుస్తారా ఇట్లా వాటిలో ఉండాల మళ్ళీ మనకి ఈ పెళ్లి అంట ఇది అంట అవి ఇబ్బందులు పెడ కొను హలో
హ
హలో
హలో
నీది ఉన్న డి వెళ్ళపోతు వాయిసు యాడిపో
ఉ ఉ ఏమో ఏమో నెట్టు సరి రాల కనెక్ట్ అయితాంది కానీ కనెక్ట్ అవ్వలేదు
ఆ
అ
అంతే రా అట్లే ఉండాలి రెస్పాన్బిలిటీసా పేరెంట్స్ రెస్పాన్బిలిటీస్ నాది సిస్టర్ రెస్పాన్సిబలిటీస్ ఆల్రెడీ ఒకరు మ్యారీడ్ ఇంకొకరు ఖచ్చితంగా మ్యారేడ్ అయిపోతారు అంతలోపు ఇక నో టెన్షన్స్ ఆస్తి పాస్తులు అంటావా మా నాన్నకి ఇంకేం పని లేదు కచ్చితంగా నాన్న ద్యాస అంతా వాటిపైనే ఉంటుంది అది మా నాన్న అప్పగిచేస్తా వరా లేదు ఆ పెళ్ల వద్దు ఉద్యోగమా దాంది ఒకటే స్ట్రెస్ తీస్తుంట చాలింగా కజిన్స్ లేరు ఆ రిలేటివ్స్ లేరు పెద్ద ఫ్యామిలీ అబ్బే అసలికి లేదు బా చాలింగ ప్రచాంత తే ఉంది చాలు
ఉ
అంతేరా మనకి ఆ ఈఎమ్మైలు ఉన్నాయి అమ్మో బైక్ చూసుకోవాలి అవి చూసుకోవాలి అట్లాంటి టెన్షన్స్ కూడా లేవు చాలు ఇట్లే ఉండాలరా రిలీఫ్గా ఉంటేనే మనం ఎన్ని ఎక్కువ చేసేక పోతే అన్ని ఇబ్బందులు వస్తాయి మనకి హలో హ
హ
అతంకాలే
హహు
హలో
ఏన్లే ఒకసారి ఇరిపోతే బ ఏ చెప్పవ
ఆ ఇప్పుడు ఇనిపిస్తాంది
అదే అయిపోతా అంటే ఏంది అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది అంటన
కచ్చి త్తంగా అనిపిస్తాది అయ్యోయ్యో ఏమో లే లాస్ట్ లో కనెక్ట్ అయినందుకే మంచిదే లేర ఎందుకనింటే ఇప్పుడు మనం లాస్ట్ కన కనెక్ అయిన తర్వాత మత్తం మనం కనెక్షన్స్ అట్లే ఉంటాయి లాస్ట్ లో మనం కనెక్షన్ పెరగకపోతే అే ఆటికి ఆటికి అయిపోతారా లాస్ట్ లో కలవడమే మంచిది అనిపిస్తుంది నాకు ఎందుకో అంటే మనం ఉన్నాం కానీ మనం ఎంత ఇం ఇంత డీప్ గా ఎప్పుడు కనెక్ట్ అయ్యి మాట్లాడుతయింది లేదా నే మనం ముందు నుంచిే చిలిగానే నన్ను మాట్లాడుకుంటూ అది ఇది ఏ అంటే నువ్వు ఇప్పుడు కొంచెం మనకి డిశ్ సునీంది కాదా ప్రాజెక్ట్ వర్ అంటే ఇంగ ప్రాజెక్ట్ వర్క్ వావ్ బ్యాస్తోనే ఎక్కువ
అంటే మరీ మాట్లాడేది లేదులే మామూలుగా మాట్లాడుతన్నవ్
మాదైతే ఎన్ని రోజు చావే మాకు
నిజమే
సో అందుకు మనకి అంత రాలే ఇంకా లోపల అప్పుడు నేను త్రీ ఇయర్స్ లోపల లాస్ట్ వెళ ఉన్నా ఫోర్త్ ఇయరా అప్పుడు ఏవర్ని పట్టించుకోలేను యూనివర్సిటీ ఎవ్వరా అండి ఎక్కువ బరతే యి పయినాడు అప్పుడు ఎవరిని పట్టించుకోలే ఎవరిని దేకలే ఇక ఫిఫ్త్ ఇయర్ అంటవా ఇం ప్రాజెక్ట్ అయిపోయింది ఇంగ ఇప్పుడు ఈ ఇయర్ ఫ్రీ కాబట్టి టీ ఇయర్ బా కనెక్షన్ ఎక్కువై పోయిపోయింది
హ
ఆ రిగ్రెట్ అంటే ఏం లేదుర అందరితో మంచిగ ఉన్న అందరూ అయిపోయింది
అంతేలే
ఆ నా నాకు తెలిసి నేనే అనుకుంటా మన క్లాస్ లో అందరినీ కవర్ చేసి అందరితో వెళ్ళి అందరి దగ్గర ఒక్కొక్కటి ఉంది అనేసి నువ్వు వెళ్ళావు అను అంట నేను బయసు కలిసిద్దరితనే చెప్తాను నేను నువ్ బాయ్స్ తొ గర్ల్స్ తొ తిరిగినవా లేదు కదా నువ్వు గర్ల్స్ తొ ఎక్కువ తిరిగినావు అంటే నేననేది హోల్ క్లాస్ ని హోల్ క్లాస్ ని నేన్ చెప్తున్నా
ఉ పాయింట్ ఏడమ్మా ఓల్డ్ క్లాస్ ఇంద యనుండోస్తరమ్మా
ఎవరఅంటే ఆ ఒకటి సబియా ఆ ఏహె సభ్య లేదులేదు సభ్య కూడా సభ్యతో కూడా ఉంది హిందు నిహారిక తప్ప అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ నిహారిక న్ని కూడా తీసేస్తే ఇందు ఒక్కటే ఇంగ ఏశ్వంతో కూడ ఉన్నాయ్ ఏష్
తొ కుడ తిరిగినవా
వడ్ ఆ
వాంతో కూడా తిరిగినవ
వాంతో వాడు తీర్ తిరిగిన మేము చికెన్ల కంట అది ఇది అంటే ఎప్పుడు పడితే అప్పుడు వీకెండ్స్ అప్పుడు అంటే ఏవో మెమోరీలు అయితే ఉన్నాయిరా ఆ అంటే వాడు అప్పుడు గ్రూప్గ వచ్చినప్పుడు అదేంది బయి ఆ చెయి చెయి
కట్ చెయ్ లా నా కాల్ మ్మ్